హెలో హాయ్
ఏంచేస్తున్నావ్ తిన్న మేకు
అవునండి వైరల్ ఫీవర్
ఎప్పటి నుంచి
మొన్న ఆకాల వర్షాల నుంచి
అవునామొన్న కూల్ ఈ తాగార స్వీట్ తిన్నార
లేదండి ఊకె ఎండాకాలంలో వర్షం వస్తుంది గాద అందుకే వాతావరణ మార్పుల వల్ల ఆ ఇట్ల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయ్
హాస్పిటల్కి ఎల్లార మరి
అ
హాస్పిటల్ కి వెళ్లారా
లేదండి మా ఇంటికే డాక్టర్ వస్తారు
ఫ్యామిలీ డాక్టర్ అహ్
ఫ్యామిలీ డాక్టర్ కాదు గల్లీ డాక్టర్
ఓకే ఆర్ఎంపీ ఆ
లేదండి స్పెషలిస్ట్
దేంట్లో వార్గీవర్సల్నా
అన్నిట్లో
ఓకే మరి ఏమన్నారు డాక్టరు
స్వీట్స్ ఎక్కువ తినొద్దు జ్యూసెస్ తాగొద్దు కూల్డ్ వాటర్ తాగొద్దు అని చెప్పారు ఇగా అవ్వే పాటిస్తున్నాను అయినా ఇంకా తగ్గట్లేదు మీ దగ్గర ఏ మన వంటింటి చిట్కాలు ఉన్నాయ
ఏ ఓమా ఉంటది గదా ఓమా
అవును
ఓమా చెట్లు ఉంటాయి గదా దాని ఆకులు తసలు తీసి సి దాంట్లో కొంచెం వెల్లిపాయ రసం తీసి తాగాలి ఇంకా తుల్సీ ఆకులు ఓమా ఆకుంటదండి ఓమా చెట్టు తెలుసా
ఓమాది ఒమాఇంట్లో ఉంది గాని
ఓమా అంటే తెలుసా ఓసక్కలపిండి దేస్తారు ఓమా
ఆ
ఓమా అంటే తెల్సా అసలు మీకు
తెలుసు తెలుసు
ఆ దాన్ని మట్టి వేయండి ఓమా చెట్లు అయితయ్ వాట్టినే అయితయ్
ఒకసారి ట్రై చెయలి అయితే దాని ఆకులు పెద్దగా ఉంటాయ్ చిన్నగ ఉంటయ్
మీడియం సైజు ఉంటాయ్ పెద్దగావుండి చిన్నగా ఉంటాయ్ దాని ఆకులు తీసి దాని రసం తీయాలె దాంట్లోనే ఎల్లిపాయ రసం తీయాలి ఆ తులసి రసమేయ్యాలి తుల్సి ఆకు తెలుసు గాద ఆ రెండు మూడు మిక్స్ చేసి తాగాలి గుడగుడ మింగి గోత్రం వేసెయలే తగిపోతయ్ కషాయం లాగా దేసి తాగాలి
ఇది దేనికండి దగ్గుక
హా దగ్గు జబ్బు పరిషం ఉన్నయ్
అవును మీ ఇంట్లో కూడ. తగ్గుతున్నట్టుంది వైరల్ ఫీవర్స్ ఇప్పుడు అందరికి వస్తున్నాయ్.
అవునండి మీ ఇంట్లో కూడన చేస్తూన్నారు మీ ఇంట్లో కూడా.
మా డాడీకి నాకు వచ్చిందండి మీ ఇంట్లో ఎవరికి వచ్చింది.
మా అమ్మీకి వచ్చింది
అవునా చాలా కష్టం చమండి వాతావరణం మార్పుల వల్ల ఇవన్నీ సంభవిస్తున్నాయి
అవునండి
చూపించుకున్నారా మరి మీ అమ్మగారు డాక్టర్ దగ్గర. జ్వరం లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన చిట్కా పాటించిందా.
చిట్కా అంటే. కొంచెం నార్మల్ ఉంటే చేయొచ్చు. ప్చ్ ఎక్కువ ఉన్నా కూడా చేయొచ్చు బట్ కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు. కదా.
మీ మమ్మినే కదా ఎందుకు నమ్మదు.
ఆహ్ చెప్పలేదు ఇంకా బిజీలో ఉండేది కొంచెం వర్క్ ఉండే. చెప్పలేదు.
బయటదాని నాకే చెప్తున్నారు ఇంట్లో మీ అమ్మకు చెప్పలేర.
హలో ఆ జలుబైనా విషయమ్ నాకు తెలిదు ఓకేనా. నేను వేరే విలేజ్ లో ఉంటాను వేరే టౌన్ లో సిటీలో ఉంటాను.
అయ్యో అమ్మ ఎందుకు దగ్గుతున్నావు నా దగ్గర ఈ చిట్కా ఉంది ఒకసరి. పాటించు అమ్మా అని చెప్పొచ్చు కదండి.
లే అప్పుడు లేకుండే ఇప్పుడు సడన్గా అది. తాలీంపేస్తే దగ్గొచింది అంతే ఇట్లా తాలీంపేస్తే దగ్గురాదా.
మీరు ఇంట్లో ఉండరా. ఎయ్. సపోజ్ ఒక లైన్ ఏసుకొని హలో.
హలో నాయిస్ వస్తుంది ఏమన్నా పక్కన మాట్.
ఆహ్ అవునండి. ఇప్పుడే ఇంతకు ముందు చిట్కా చెప్పారు కదా అది ఏంట్. చిట్కా అని మా డాడీ అడుగుతున్నారు.
అవునా చెప్పండి.
మా డాడీకి కూడా కొంచెం జలుబు ఉంది కదా.
ఓకే.
అందుకనే ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను ఒకసారి ట్రై చేస్తాను నమ్మచ్చా అండి.
యా హండ్రెడ్ పెర్చెంట్ సూర్.
నేను మరి.
ఇంకా చిన్న పిల్ల చూడండి. చిన్న పిల్లలుగా అయితే అవి కూడా ఇట్లా వేడి చేసి. కొంచెం ఆయిల్ రాసి ఇట్లా ఏసి మనం పెట్టొచ్చు. లేకపొతే తమలపాకులు కూడా పెట్టొచ్చు. తల మీద ఛాతి మీద. కాళ్ళ మీద అట్లా కొంచెం గోరు వెచ్చిగున్నపుడు పెట్న కూడా కొంచెం రిలీఫ్ ఉంటది. లేకపోతే ఓమా ఉంటది కదా దాని కొంచెం లైట్ గ ఇట్లా వేయించాలా పెనం మీద. ఆ స్మెల్ చూసినా కూడా మనం జలుబు అనేది తగ్గుతది ఆ స్మెల్. స్మెల్ గుమ్మగుమ్మలడుతది హైలైట్ ఉంటది తగ్గిపోతది.
నాకు ఒక చిట్కా. ఇంకా తెలుసండి ఏంటంటే ఆ వేడి నీళ్ళు చేసి ఆ వెడ్. వేడి నీళ్ళు మరుగుతున్నప్పుడు అందులో పసుపు వేసి ఆ ఒక సూ. ఉట్టది కదా గ్రీన్ కలర్ బాటిలోస్తది చిన్నది. చిన్నది చే అరచేతు అంతా రాదండి మన వేలంతా.
ఎస్ ఎస్ ఎస్ అస్తది అరచేయి అంత ఉండదు ఆ మేబి
ఆ అది ఎసుకున్నాం అనుకోండి
అది లేకుంటే ఒకవేళ జండూ బామ్ ఎసుకోవచ్చు. లేదా జిందా తిలస్మాత్ ఎసుకోవచ్చు.
అవును నేను చిన్నప్పుడు జిందా తిలస్మంచ్. చాలా బాగా వాడేదాన్ని తలనొప్పికి కడుపు నొప్ పికి దేనికైనా అది చాలా బాగా యూజ్ అయ్యేదండి
ఉమ్ చిన్నప్పుడు మేము చాయ్ తాగేదనండి మేము గూడా ట్ల రాసుకున్న కూడ తగ్గుతది మనం పాలల్ల ఎసుకొని తాగొచ్చు చాయ్ ల ఎసుకొని తాగొచ్చు
ఛాయా వాటర్ లో చిన్న స్పూన్లే స్ సుకొని తాగేదాన్ని తెలుసు కానీ చాయ్ లొ ఏంటి
హ అలా కూడ తాగుతాదండి రశుంటది గద ఇంస్ట్ర ఇన్స్ట్రక్షన్స్ చదివాలేద మి రు
ఆహా నేను ఎప్పుడు చదవలేదు చదువాను నేను చదవాలా
చదువి చేసుకోవాలి గదా అంటే ఏ ఏ డై ఎ ఎ ఎ డై డైరెక్ట్ గూడా ఎసుకోవచ్చు ఎలాగైన ఎసుకోవచ్చు మనం వీలుని బట్టి మనకి ఎల కం ఫర్ట్ గా ఉంటే అలా వేసుకోవచ్చు
అంటే అ మా ఫ్రెండ్ గూడా అంది నాకు ఏదైనా గూడా మనం ముందు చదివి వేసు కోవాలే అంది అయితే మంచిగా ఉంటద ఎక్స్పైర్ డేట్ అ వేయి కూడ చూసుకొని వేసుకోవాలి అయితే నేను ఇంకా డాక్టర్ మెడికల్ లో ఉండే వాళ్ళని వాళ్ళు చెప్తే డైరెక్ట్ నమ్మి వేసుకునేదాన్ని ఒక రోజు నాకు ఇగా కడుపు నొప్పి అయింది ఎందుకు అని చూసే వరకు అవి ఎక్స్పైరి డేట్ అయిపోయినయి
చూసుకోవలి కదండి ఇలా జ అజాగ్రత్తగా ఉంటే ఎలా మీ పేరెంట్స్ చూడలేదా మీ పేరెంట్స్ గూడా
పేరెంట్స్ లేర నేను అప్పుడు హాస్టల్ లో ఉన్నాను
అయ్యో మరి మీకు ఫ్రెండ్స్ కన్నా చూడలేదా కనీసం
అప్పుడే మా ఫ్రెండ్ చెప్పింది చూసి వేసుకోవాలి అని
ఓకే ఒకె ఎప్పుడు చేయకండి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తయ్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అస్తయ్
అదే అండి మీరు చూసి వేసుకుంటారా
అవునండి
అవున అది ఎక్కడ రాసుంటది అది ఎక్కడ రాస్ సుంటది అంటున్న
దాని వెనక రాసుంటదండి
మరి ఒక్కొక్కసారి కనిపించదు నాకు
మంచిగ చూడాలి లేకతే లోపల పేపర్ వస్తది ఒక పేపర్ వస్తది చూసి చదువుకొని వేసుకోవాలి
అవునా కనీ జింద తిలస్మాన్ అయితే అప్పట్లో చాలా బాగా పని చేసి
ఇప్పుడు గూడ పని చేస్తది
ఇప్పుడు అది వస్తుందా అంటే అ అందరికీ దొరుకుతుందా
ఆహ్ అన్ అవైలబుల్ గా ఉంటుంది ఎక్కడైనా
అవునా
ఆ
ఆహా అ ఆ అహ స్క్యాన్ కడు
హలో
ఆ చెప్పండి
మాట్లాడ్తున్నట్టున్నావైతే
ఇద్దన్న ఎక్కస అవునండి ఏది ఫోటో తీసి పంపాల్న ఇందులో ఏం క్యూ ఆర్ కోడ్ రాలేదు. ఎలా స్కాన్ చేయాలి. అంటే టాబ్లెట్స్ వెన్క వస్తది కదా. అది అంటున్నా టాబ్లెట్స్ వెనుక క్యూఆర్ కొడ్కుడుంటదా
ఒక్కొక దన్ పెద్ద షీట్ ఉన్నదనుకో షీట్ షీట్ ఉంటే ఉంటది లేకుంటే ఉండది.
ఆ షీట్ లో ఒస్తదా
యా
ఇప్పుడు క్యూఆర్ కోడ్లు గుడ ఇస్తున్నారా
ఫ్యూచర్ లో వస్తాయ్ అలా
కానీ ఇప్పుడు ఈ మధ్య దేనికైనా క్యూఆర్ కోడ్ ఒస్తది అంటున్నారైతే.
వస్తాది కావచ్చు మేబి
అవునండి అట్ల వస్తే ఏదైనా గూడా డైరెక్ట్ చేస్కోవచ్చు కదా
ఉ
అ సరే సార్ అ అ సార్
హలో
అ అ అవునండి విన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది కొద్దిగ్ పక్కకోస్తార మీరు
ఆ
కొంచ్ సైడ్ కి వస్తారా
నేన్ సైడ్కే ఉన్నానండి ఏమన్నా మాటల్ విన్పిస్తున్నాయా
అ ఇప్పడ్ ప్రెసెంట్ లేదు అ సౌండ్స్ వస్తున్నాయ్ అసల్ మీద ఏం జేస్తున్నారు
ఉ నేనేం చేస్తా అండి అదే టాబ్లెట్వి ఎన్క మరి ఉందా లేదా అని ఎక్స్పైరీ డేటు చదువుతున్నా
ఓకే
చీమలు పట్టి ఉన్నాయ్. అవునండి దీన్ వెన్క రాసుంది. ఎక్స్పైరీ డేట్ అని ని ఆ బిఫోర్ త్రీ మంత్సు యూస్ అన్ ఉంది.
బెస్ట్ బిఫోర్
బెస్ట్ బిఫోర్ త్రీ మంత్స్ అన్ ఉందండి.
ఓకే
అంటే ఇప్పుడు మార్చ్ కదా మార్చ్ ఏప్రిల్ మే యూస్ చేయాలా లేకపోతే ఏప్రిల్ మే జూన్ యూస్ జేయాలా
ఆ డేట్ని బట్టి ఆ డేట్ తర్వాత నుంచి త్రీ మంత్స్
డేట్ ఏమి ఎయ్యలేదు త్రీ మంత్స్ అని ఇచ్చారు.
అ ఓకే అండి చూసి వేసుకోండి ఓకేనా బాయ్.
ఆ సరే అండి మరి థ్యాంక్యూ
ఓకే బాయ్
బా